ఉంటాం అండి గుడ్ ఈవెనింగ్ ఇంకా ఎలా ఉన్నారా అండి ఏం ఏం సంగతులు ఏంటిది. ఎలా ఎలా ఎలా గడిచి ఎలా గడిచినినది ఈ రోజు పండుగ వాతావరణం ఎలా గడిచినదండి.
ఈ రోజు చాలా సంతోషంగా గడిచిందండి. ముప్పై రోజుల పండుగ అది అన్న తర్వాత ఇది ఒక గిఫ్ట్ లాగా మాకు
ఆహా ఓకే అండి అయితే ఏమంటున్నానంటే ఇప్పుడు ఆ మన ఈ ఇరాక్ ఇరాన్ ఈ రెండు వేరు వేరు ఇప్పుడు వేరు వేరు దేశాలలో ఎప్పుడన్న యుద్ధం జరిగిందా అండి ఇంతవరకు హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా మీకు వి వినిపిస్తుందాండి ఆ చెప్పండి లేదాండి ఆ అయితే ఇప్పుడు మీరు మీరు మీరు మీరు చెప్పండి నేను వింటున్నాను. మీరు చెప్పండి.
ఇంకా ఎక్కడెక్కడ వచ్చారు
ఆ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తున్నదండి. ఇప్పుడు వినిపిస్తున్నది.
వినిపిస్తుందా
ఎందుకంటడి మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ వచ్చినది ఇంతవరకు
ఏమొ అండి అది కరెంట్ పోయి వచ్చింది కదా వైఫై తోనేది కనెక్ట్ అయిందేమో దాని వల్ల
అయితే నేను ఏమంటున్నానంటే అండి ఇప్పుడు ఇరాన్ ఇరాక్ రెండు వేర్ వేరు దేశాలండి
అవును ఇరాన్ ఇరాక్ రెండు వేరు దేశాలు
ఈ ఈ రెండు దేశ ఈ రెండు దే రెండు దేశాల మధ్య ఎప్పుడన్న యుద్ధం జరిగిందా అండి ఇంతవరకు
అవును జరిగింది కదా సద్దాం హుస్సేన్ తెలుసా మీకు
సద్దామ్ హుసేన్ అంటే ఏ కంట్రీకి
ఆయనే మన ఇరాక్కిి ప్రెసిడెంట్ ఉండే ఆయన
ఇరాక్ కు ప్రసిడెంట్ ఉండే
ఆ సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ ఉండే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరి
గింది ఆహా
అది ఎందుకు జరిగింది అంటే అది అమెరికా వాళ్ళే
సర్ధాం హుసేన్ కు ప్రోత్సహించి ఆ ఇరాన్ పైన యుద్ధం చేపిచ్చింది ఒహ్ అంటే ఇప్పుడు ఈ ఇరాక్ ఇరాక్ ఇరాక్ ప్రెసిడెంటా అండి
ఆ ఆ
ఇరాక్ ప్రెసిడెంట్ ఆ
ఆ
ఇరాక్ ప్రసిడెంట్ సద్దాం హుసేన్ ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ గొడవ జరుగుతున్నది కదా అదేనా
లేదు ఇప్పుడు ప్రెజెంట్ గోడవ
ఇరాన్ తోటి అహ ఇప్పుడు ప్రెసిడెంట్ గొడవ జరిగేది ఇరాన్ తోని ఓకే ఇరాన్ తోని గొడవ జరుగుతున్నది అయితే ఏంటిది అంటే విషయం అనే జరిగింది ఇరాక్ తోని సేమ్ ఎట్లా ఇజ్రాయిల్ ఇరా ఇరాన్ కు జరుగుతుందో
అప్పుడు అట్లనే ఇరాక్ ఇరాన్ మధ్య ఉండే
ఆ ఇది ఎందుకు ఉండే అండి
ఇదీ అప్పట్లో న్యూక్లియర్ అదే న్యూక్లియర్ ఇది చేస్తున్నరు మళ్ళా ఎందంటే
నా వాయిస్ నాకినిపిస్తుంది ఈ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా
ఆ ఇప్పుడు క్లియర్ ఉందండి అయితే ఏమైందంటే మా మామూలుగా అయితే ఇరాన్ లో ఎక్కువ మంది షియాలు ఉంటారండి
ఇరాక్లో అయితే సునిలో ఆ
దాన్ని బేస్ చేసుకొని ఇంకా మరి లోకలో పల ఏం జరిగిందో నేను కూడా అంత చదవలేదు దాని గురించి అసలు దేని గురించి యుద్దం జరిగిందో
ఉమ్
మామూలుగా సున్ని వాళ్ళకు సీయా వాళ్ళకు పడది అన్నట్టు ఆ దాన్ని బేస్ చేసుకొని ఈ రెండు దేశాల మీద ఆ యుద్ధం చేపించున్రు విళ్ళు ఆ లాస్ట్ గా యుద్ధ దము ఆగిన తరువాత త కొన్ని సంవత్సరాల తర్వాత ఏదై శత్రు దేశంగా ఉండేనో ఇరాక్ ఆ దేశ ప్రెసిడెంట్ మీద దనే మళ్ళా న్యూక్లియర్ బాంబు ది అది ఎనో ఆ
నింద వేసి మళ్ళా ఆ దేశం పైన అమెరికా ఆ దాడికి దిగింది అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జ
ఆ ప్లాన్ ప్రకారం అంటే ఆ అప్పటిదా కా సద్దాం హుసేన్ అమెరికా మాట వింటుండే మళ్ళా అమెరికాను క్వశ్చన్ చేసి స్టార్ట్ చేస్తుండే సద్దాం హుసేన్
అవును
క్వశ్చన్ చేయడం స్టార్ట్ అ అది వాళ్ళకి నచ్చలేదు నచ్చాక ఏం చేసిండం టే ఆ అది ఉ ఉంటది కదా పార్ల ఐక్యరాజ్య సం తి అన్ని దేశాలని ఆ అక్కడ ఆ అంటే వాళ్ళకి ఏం చేసిండు అంటే ఇరాక్ అని న్యూక్లియర్ బాంబ్ చేస్తాంది న్యూక్లియర్ బాం చేస్తే హోల్ వరల్డ్కే ఇబ్బంది
అని ఇరాన్ ఇరాన్ మీ అట్లా ఎక్కేసి చెప్పి అట్లా గొడవలు అనేది చేస్
ఆ దాన్ తర్వాత ఈ అమెరికా వాళ్ళు ఇరాక్
ఆ బా-బాంబులు అవి బాంబులు వేసి వెజిటేన్నీ అక్కడ దించేసి ఆ సద్దాం హుస్సేన్ ని బండి చేసిర్రు అది సద్దాం హుస్సేన్ ని అది అది కూడా ఆ హలో
ఆ అది కూడా పెద్ద మిస్ట్రీ అది ఏదంటే సద్దాం హుసేన్ కూడా ఒక్కడు లేడు అంటే సద్దాం హుసేన్ ను పోలిక కలిగిన ఏ డుగురు మందుని ఆయన తయారు చేసిండు ఈ పట్టుకున్న ఆయన సద్దాం హుస్సేనో కాదో కూడా తెలిదు అన్నట్టు అప్పుడు ఉండే బాగా
ఆహా అంటే అటువంటి వ్యక్తిని ఏడుగురిని తయారు చేసిండు డూప్లికేట్ ట్లను అయిన ఆయనను నిజమ కాదు అని తెలువదుని చెప్పి
ఆ ఈ అమెరికా వాళ్ళకి దొర్కి కిన్నడు కూడా ఒరిజినల్ కాదు డూప్లికేట్ ఒరిజినల్ ఆయన ఎక్కడనో ఉన్నాడు అని మొత్తం న్యూస్ ఛానల్స్ లలో పేపర్స్ లలో అట్లా అచ్చింది
ఆహా
వాళ్ళు ఏం చేసిండ్రు ఆ వాని డిఎన్ ఏ ఆ టెస్ట్ జెపిచ్చిన్రు హెయిర్ ది టీత్ ది చేపిచ్చి అప్పుడు ఫైనలైజ్ చేసిండ్రు లేదు ఈయన సద్దాం హుస్సేనే అని
ఈయన సద్దాం హుసేనే అని చెప్పి ఫైనల్ చేసిండు ఏం చేసిలు మరి అతన్ని లాస్ట్ కు మరి
లాస్ట్ కి ఏం చేసిండ్రు కోర్టుకు వాళ్ళదే కోర్టు ఇంకా కోట్ల ప్రొడ్యూస్ చేసిండ్రు కోట్ల వా వానలు ప్రతి వాదనలు విన్నారు విన్న తర్వాత ఆయనకు ఊరి శి క్ష విధించిండ్రు ఇరాక్ ఇరాక్ పర్యవేక్ ఆ ఉరి శిక్షా విధి ఊరి శిక్ష విధించిన అది ఎంతో రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంబ్బంది తర్వాత ఉరి శిక్ష విధించి
ఆ ఒక ఫోన్ మాట్లాడ్త
ఉరి శిక్ష విధించిరు ఉరి శిక్ష విధించిన తర్వాత ఆయనను ఆయన తీసుకెల్లి ఇగ ఉరి తిశిరు అయితే ఆయనతో ఎవరై తే ఉండేనో జైల్లా వాళ్ళు ఆయన ఫ్యాన్ అయిపొయిల్లు
నాలుగు తాళ్లు ఇంటికాడనేగా కదా ఇంటికాడనే వైన్స్
సద్దాం హుస్సేన్ ఫ్యాన్ అయిపోయింరు అంటున్న
ఆహా
ఆయనతొ ఉన్న పోలీసులు జైలర్లు ఆళ్ళందరు ఆ లాస్ట్ కు నీ ఆఖరి కోరిక ఏంది ఏంటి అంటే ఆయనే ఉ కలమ చదివి చనిపోయిండు అదే మా ఇది ఉంటది కద దేవుడు ఒక్కడే రసులుండా దేవుని దూత అది కల్మాలా యిలాలహల మధుర సి మజగమ ఆ తోది కాది కలుమ చదివి దాని తర్వాత ఉరితీష్రాట
అవునా అండి ఆహా
ఇప్పుడు ప్రస్తుత ఆ అ ఇప్పుడు ప్రస్తుత యుద్ధం అప్డేట్స్ ఏంటి
ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమున్నదండి అయితే అక్చువలి ఏంటిదంటే ఇ ఇప్పుడు ఎవరు గుడ దిగేటట్టు లేదు కాని ఇందులో ప్రాబ్ అప్ బ్లమ్ ఏమునది అంటే ఇప్పుడు ఒకవేళ ఐక్యరాజ్య సమితిగిన ఇన్వాల్వ్ కాకుంటే గనక ఇబ్బంద్ అయ్యేది ఏంటిది అంటే ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క కంట్రీ అనేది ఇబ్బంది అయ్తది
అవును అన్ని దెశాలకు ఇబ్బందె
ఇది ఏంటిదంటే ఒకటేసరి కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ప ప్రొడక్షన్ ఉన్నాయ్ కాబట్టి కొంచెం కొంచెం కొంచెం కొంచెం అయ్తాంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళందరిక ఒక టైం లా తవ్దం మన గల్ఫ్ కంట్రీ బెస్ట్ అని చెప్పి వెళ్ళిన పిపులు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేందుకు ఇప్పుడు ఉత్సాహ పడుతున్నరు ఎందుకంటే అక్కడ ఆళ్ళు ఉండలేకపోతాల్ ఇప్పుడు మనం ఎన్ని చేశిన ఏం చేశిన గుడ వాళ్ళక్ కావాల్సింది ఏంటిది సేఫ్టీ సేఫ్టీ ఉన్నది కాని ఏంటిదంటే ఇప్పుడు బాంబులు పడే వరకు ఒకటేసరి భయం అయ్తద కాదండి ఎవరికి కన్నా కూడ ఇప్పుడు అదే ఉన్నది అది ఏంటిదంటే ఒక మన ఇ ఈ యుఐ వాళ్ళు ఆ ఆ మన ఇంక ఈ గల్ఫ్ కంట్రీల ఉన్నవారు ఒక ఫోర్ టు ఫైవ్ కంట్రీ స్ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ వాల్ల్ అందరు ఏంటిదంటే అంటే వాళ్ళందరు అదేకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నపుడు ప్రొడక్షన్ ఏంటిదంటే ఇప్పుడు మనకు చూడండి ఎగ్జాంపుల్గ ఒక న్యూస్ లో కూడ చూశాను మోర్ దెన్ ఓ లక్ష కొడుగుల్లో ఏమో సంథింగ్ లక్షనో కోటో సంథింగ్ అంత తెల్వదు ఎక్స్ అనేది మనకు ఎక్కడికి గల్ఫ్ కంట్రీకి ఎటుపోయిందట ప్పుడు ఈ కారణంగా గుడ్లనే పొతులేవ్ యేన్మిది రూపాలు ఉన్న గుడ్డు ఇప్పుడు ఆరు ఉ నారా వరకు సంథింగ్ ఏమో అట్ల దిగిపోయ్నయ్ ఎందుకంటే ప్రొడక్షన్ ఇప్పుడు అక్కడికి ఏళ్ళకుంట గుడ్లు వెస్ట్ అయితయ్ కదండి
అవునవును ఇంక హైద్రాబాద్లో ఇంక తక్కువ ఉందంట అండి ఫోర్ రుపీసొ అట్ల న నడుస్తు
చురండి హైద్రాబాద్లో ఫోర్ రూపీస్ అం ఇగ ఏమన్నట్టు మన ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ రూపీస్ ఉన్నది హైద్రాబాద్ల ఫోర్ రుపీస్ అంటే ఇది ఎలా ఇప్పుడు యుద్ధం అనేది ఆగాలండి యునబన యుద్ధం అనేది ఆగుతనే మనక్ లాభం అందరికి లాభం లేక లేకపోతే రేర్
ఇప్పుడే విన్నా ఏందంటే ఇప్పుడు అమెరికా యుద్ధం నుండి బయటికి రావాలనుకుంటుంది అని ఇట్లా గూడ
కాద్ అండి అది అది ర అది కాదండి యుద్ధం నుంచెల్లి బయటికి రావాలని అమెరికా కోరుకుంటలేదు వాళ్ళు టైట్ ఇస్తామని చూస్ చలు కానీ ఏంటిదంటే ఓకవేళ ఆల్
అంటే అదే వాళ్ళు అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏందంటే బయటికి రావాల్ అనుకుంటుంది గని రాలేకపోతది గదా ఇప్పుడు ఒకవేళ అది క్విట్ అయింది అనుకో క్విట్ అయ్ అయితే ప్రపంచ దేశంలో దాని స్ట్రెంత్ అనేది
స్ట్రెంత్ అనేది పోతది ఆర్మీ ఎవరనా తగ్గుతాది మళ్ళా తగ్గు వెనక అడిగేసిలా అని జెప్పి ఎట్లుంటదండి అలా సరే అండి మీ మీరు నాకు చానా సమయం కేటాయించారు మంచి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ధన్యవాదాలు
ఓకే అండి ఓకే